ఆ ఏం చేస్తున్నావ్.
ఏం లేదు ఊరికిని అలా అలా
నేను ఇప్పుడే మంచి మంచిగా ఒక షిన్ఛాన్ ఎపిసోడ్ చూసాఅనమాట.
ఓహ నువ్వు షించాన్ చూస్తావా
డోరా మ్యాన్ చూస్తా ఉంట
ఇంకా ఏమేమి చూస్తావ్
ఇంకా నేను నింజ హటోరి టామాంజరి ఆగి అండ్ కాక్రోచెస్ జాకీ చాన్ లిటిల్ కృిష్ణ చెప్పుకుంటూ పోతే చానానే ఉన్నాయ్ ఎక్కువ అంటే గినా డోరేమాన్ షించాన్ చూస్తా
డోరోమాన్ లో ఈ క్యారెక్టర్ ఇష్టం
నాక్ కు డోరేమాన్లో నోబిత అంటే ఇష్టం
ఎందుకు
అంటే నోబితా ఎలా అంటే ఒకర్ని కూడా ఏమండూ
హట్ చేయకుండా
ఆ హట్ చెేయకోకుండా ఇంకా వాళ్ళు ఆ హెల్పింగ్ నేచర్ బాంటుంది వాళ్ళ టీచర్ ఎన్ని మాట్లన్నా కూడా వాడి పని వాడే చేసుకుంటాడు
ఎవడేమన్ చెప్పుకోని నాకెట్లా కాల్లో నేనట్లనే ఉంటా అన్నట్టు అంతే కదా
ఆ అన్నట్టు ఉంటాడు
ఆ ఒకే
ఆ ఇంకా డోరేమాన్ లో నోబితా డోరేమాన్ ఫ్రెండ్షిప్ అంటే నాక్ చానా ఇష్టం
హలో
ఆ హలో అదే డోరేమాన్లో నోబితా డోరేమాన్ల ఫ్రెండ్షిప్ చానా బాంటుంది కదా
అవును చాలా బాంటది
ఆ న్ నీకు ఏ క్యారెక్టర్ ఇష్టం
నేను ఎక్కువ చూసేది షించాన్ చూస్తా షించాన్ చూడక ముం దు ఆ చిన్నగున్నప్పుడు బార్బీదొస్తుండే అది ఎక్కువ చూస్తుండే ఆ తర్వాత చోటా భీమ్ అం చూసా అది మరీ నాకంత నచ్చలే తర్వాత టామ్ అండ్ జెర్రీ చూస్ నుండి అది ఎక్కువ రోజులు వాళ్ళు పెట్టలేదు. ఇంకా లిటిల్ కృష్ణా చూస్తా అండి ఇంకా
కృష్ణుడు బలే క్యూట్ గా ఉంటాడు.
చాలా ఇంకా ఆ ఏంటి మాషా అండ్ థ బేర్ ఉంటది. కదా నాకు అందులో మాషా అంటే ఎందుకో ఇష్టం. చాలా మంచి క్యూట్ క్యూట్గా ఆ అల్లరి అల్లరిగా బాగుంటది. ఇవి నేను చూస్తా.
ఆ
ఇంకా దాని తర్వాత మా తమ్ముడు పెప్పా పిగ్ చూస్తాడు అనమాట. ట మొబైల్ లో అప్పుడు వాడితొ కూర్చుంటే అది చూస్తాంని ఇంటికో పప్పి
ఓ బాగుంటాయి కదా అవన్నీ అస్ హలో
ఓకే కానీ నాకు ఎందుకో ఎక్కువ షించానికి ఎక్కువ కనెక్ట్ అయ్యింట.
ఆ షించాన్లో ఏ క్యారెక్టర్ ఇష్టం.
షించాన్ ఏషం మె
ఆ అల్లరి పిల్లోడు ఐదు ఎన్లు వయసున్న పిల్లో హలో
ఆ వ్వా వాడు మాత్రం అదే హేయ్ అదే ఎహ్ ఏజ్ లో ఉంటాడు మానమ్మా విరం పెరిగి పోతా ఉంట
అది నిజమే
కానీ అది బాగుంటది. కానీ అది రియల్ స్టోరీస్ వాళ్ళమ్మ దాన్ని అట్లా నరేట్ చేసి అలా ఒక కార్టూన్ లాగా చేశారు.
ఆ
ఆ అది రియల్గా జరిగినది. అనమాట ఆమెకి ఒక కొడుకుంట ఉంటాడు ఆ కొడుకు సంథింగ్ యాక్సిడెంట్ లో చనిపోయింటాడు. సో ఆమె ఆ ఇది తో అలా ఒక
ఉ
కార్టూన్ ని తయారు చేసి లైక్ అంతా అట్లానే కొంచం కొన్ని కొన్ని రియల్ రియల్ టిికనట్లా యాడ్ చేసి అలా ఒక కార్టూన్ తీసు తందమాట ఇది రియల్ స్టోరనే కానీ ప్రతి ఒక ఒకటి కాదు కొంచెం కొంచెం
కొద్ది కొద్దిగా శించన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా బాగుంటారు
అ అయ్య ఆ ఇ అళ పేర్లు కసామా బోచన్ కానీ నాకు ఎందుకు చాలా రోజులు అయిందనమాట చూసి పేలన్నీ మర్చిపోయా నేను వాళ్ళ ఫ్యామిలీ పేరు బాగా గుర్తుంటాయి హిమావరి ఆ అదేం త మిక్సీ నోహారా శీరో ఇంకా వాళ్ళ మేడం పేరేమో మాజుస్ శాఖ మేడంమ్
ఆ ఇంకా షించానికి క ఒక ఆమె అంటి బలి ఇష్టం కదా
ఆ వాడికి ఎందుకు అది తెలీదు కానీ అందరూ ఇష్టమే
ఆ ఎక్కువ అంటే నా నానా ఎక్కువ ఇష్టం
ఆ నన్నకో దీదీ అని తెలుస్తాడు
ఆ అవునాకు మేడం వాడి క్రష్ అనమాట షించానికి
ఆ అంటే మోస్ట్లీ అట్లే ఫీల్ అవుతాడు కానీ ఇంకా ఆమె ని చూసినప్పుడు ఎక్కువ అట్లా ఫీల్ అయిపోతాడు
అవును షించానికి తన ఏజ్ వాళ్ళకంటే తన అంటే కొద్దిగాడల్స్ ఉంటారు కదా
ఆఓ అలా అంటే అందుకే అల్లరి పిల్లుడు పిల్లోడు
అవును చనా తెలివైనన్ అతి తెలివి ఎక్కువ చాలా మంచోడు
ఇంకా డోరేమోన్ లో చూస్తున్నప్పుడుతే మన లైఫ్ లో కూడా ఇప్పుడు నోబితాగ ఉన్నట్టుగా ఒక పర్సన్ డోరేమోన్ ఉంటే బాగుంటది కదా ఒక డోర్ ఉండాలి మినీ డోర్ ఇంకా ఇట్లా వాళ్ళు ఇట్లా ఏదో హెలికాప్టర్ లాగా ఇట్లా ఏదో నని పెట్టు కొన్ని అది ఎట్లా వెళ్ళిపోతారు అట్లా మనకి ఉంది కదా అనిపిచ్చత
నిజమే ఎవన్నీ చూసినప్పుడు
ఇలా చెప్తంట ఇంకోటి గుర్తొచ్చింది అదేంటి ఏన్ కటి ఉంటుంది భజరంగ బలి జై భజరంగబలి సంథింగ్ ఆ సిల్స్ తి విత్ భజరంగి అందులో కూడా ఆ అక్కడ అక్కడ అతను ఆ హనుమంతుడు అతనికొకటే కనిపిస్తాడు ఇంకెవరికి కనిపీడు
అవుండును అది చానా బావుంటుంది కదా
అది కూడా బావుంటది ఆ అంకుష్ ఆ గుర్సోచ్చింది ఇంకొకటి చూశావా మో స ఫట్లు
ఆ మోటు పత్లు ఎవరికన్నా తెలీదా
ఇంక దాంట్లో ఇంకా మోటు అయితే ఎప్పుడూ అది సమోస అనేని తింటానే ఉ ఇద్దడు
అవును దాంతో పత్లుకి భలే ఐడియాస్ వస్తా ఉంటాయి చాలా బాగా తింటా సమోసా ఆనియన్ సమోసా బావుంటాయి
కానీ మళ్ళీ మోటూ లాగైతే తినలేము కదా అన్నీ అన్నీ
ఆ అన్నీ తినలేము ఇంకా ఆ అదంతా అట్లా పెడతారు ఊరికే
హమ్ ఇంకా పట్ల ఏమో ఎప్పుడమోటుకి చేస్తా మంచిగా వాళ్ళద్దరు ఫ్రెండ్స్ బాగా ఉంటారు వాళ్ళతో పాటి డాక్టర్ జ డాక్టరు ఇింగా వాడేవరు ఆ డాక్టర్ జెట్కా ఇంకా లిటిల్ సింగం ఆ ఉత్త సింగం వాడి పేరు జాన్ వచ్చి విలన్ వాడు ప్రతి పిసోడ్ లోనూ వాడు బుద్ధి చెప్తాడు అయినాకన్నా వాడికి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కంతా బుద్ధి మారిపోయి మళ్ళీ వీళ్ళని కష్టపడతా ఉంటాడు
అంతే అది కేే ఇంకా ఆ ఇవే ఎక్కువ ఎపిసోడ్స్ కోసం ఇంకా వీళ్ళని వాడినే చేసేస్తారు
ఆ నేనేమో షించాను ఇది చూడాల అని మా అమ్మేమో మోటూ పత్లు కావాలా అని కొట్లాడతా ఉంటాం ఆ కానీ మామ్మ ఎప్పుడు ఒకసారి చూసేది కదా అనేసి
మోటూ పత్లునే పెడతవా
ప్పట్లోనే పెద్ద ఇంకా మా వెళ్ళిపోతే నేను పక్కకి ఇంకా మేం షిన్ షాన్ పెట్టుకొని చూస్తా
మ్మ్ టాన్నా వాళ్ళ మమ్మీ తో భలే ఒక ఎపిసోడ్ చూసావా షిన్ షాన్లో
ఏది
అంటే వాళ్ళ మమ్మీ కొత్త హేర్ స్టేల్ చేపిచ్చుకొనిన్ టుందన్నమాట అంటే వాళ్ మమ్మీకి కొద్దిగా రింగులు ఎంటికులు కాబట్టి స్ట్రైట్నింగ్ చేపిచ్చు అంటుంది
ఓకే
ఆ అప్పుడు షిన్ చాన్ వాళ్ళు ఆ అదే వాళ్ళ మమ్మీ చాలా మురిసిపోతాంటుంది ఏ నేను భలే ఉన్నాను కదా హీరోయిన్ లాగా అనేసి
ఆ
ఇంకా ఒక రోజు వచ్చేసి ఆమె అట్లే పనుకొని టుంది ఆ వాడు షిన్ షాన్ గాడు ఒకసారి ట్రిమ్మర్ తీసుకొని మా మమ్మీని ఇంకా అందంగా మారుద్దాం అనేసి
ఎనకాలా హెయిర్ కట్ చేస్తాడు కదా హ అదిది ఇయ పిసోడ్ లోనా
హా
నాకు ఎట్లా గుర్తుంది అన్ అంతే ఆమె పడుకుయింటుంది అప్పుడు ఉండు అని అదేందోని ట్రై చేయనీనికి వాళ్ళ అమ్మ జుట్టు కట్ చేస్తాడు అనుకున్నా నేనే
ఆమెకు తెలీయదున్నమాట మళ్ళీ తెలిసే సంపెస్ స్తది
ఆ ఇంకా ఎప్ప అ పోయినంక వాడు అసలు ఏమి అవ్వదు అ అవ్వలేదు అన్నట్టు ఉంటాడు అప్పుడు ఆమ రెడి అమ్మ స్ చూసుకోకుండా రెడీ బయటికి పోతది అప్పుడు చెప్పనికి సేమ్ జరిగిందన్న ష
అదే ఆమె అప్పుడు అంతే ఇంకా అందరు వింతగా చూస్తున్నారు అన్న మాట అప్పుడు అ ఏమనుకొనింటుంది ఓ నక్ కొత్త హెయిర్ స్టైల్ వల్ల నేను హీరోయిన్ గా ఉన్నానని అందరు చూస్తున్నారు నన్నే అని అను
చాలా అందంగా ఉన్నా అని కేంటుంది మళ్ళీ నిజం తెలిసి చాలా ఏదో బాధపడి ఏదో ఏమంట ట్రై చాల సిగ్గుగా ఫీల్ అయిపోతాది
మొటిక్క యాలు వేస్తుంది చూడు
ఇట్ రెండు గులాబ్ జాముూన్లులాగా వాడికి చాలా పైనా వస్తాయ్
ఆ ఇంకా అది అయిపోయి చే వాళ్ళ హ్యారీక్ చూపిస్తుంది క్క
ఆ
హ్యారిక్ చూపిస్తగిన ఆ ఆ అబ్బాయి ఏమేమో అనుకోకుండా నేను ఇంకా ఇకా మంచిగా చేద్దాం అనేసి హెయిర్ స్టైల్ అన్ని చేస్తాడనమ్మాట ఉండి జుట్టుని కూడా పోగొట్టేస్
ఇంకా హిమావారి అయితే ఇప్పుడు ఇట్లా, ఆ ఇట్లా మెరిసే మెరిసే వస్తువులంటే భలే ఇష్టము ఇంకా అబ్బాయిలలో కా అబ్బాయండి ఇష్టము వాని చూడగానే ఇట్లా బ్లెష్ అయిపోయి ఇది అయిపోతదనమాట
ఊ ఎంతైనా అన్న చెల్లెలు కాబట్టి
వాడ అమ్మాయిలకి లైన్ వేసి ఈమె అబ్బాయిలకి లైన్ ఏస్ అంతెలే
ఆ చించాన్ లెజెండ్ అంతే ఇమవరి ప్రో లెజెండ్ హమ్ సరే మరి
ఓకే
ఆ బాయ్